హలో వసునా
ఆ ఇంకాస్తుంది
ఇస్తునా
ఎ కాలయ రహన్ వస్తే నను రన్ ఫోన్ ను బ్రయిన్గా మతున్నాం
నిద్రపోకండి ఇవన్నీ నీకెందుకు నిద్రపోతా అని చెప్పి
నదుర్పో లేజాకా
అవునా
ఆ
అప్పుడదచ్చా అంగ
ఆఓ బల్కుచ్చ
బా అందా స్నాప్స్ అప్పు వి విట్ దగ్ర ఫుల్ వాన వర్త గా
ఆహ
ఊరి ఏంది వాటర్ వాటర్ మొత్తం
ఆ
అబ్బ మన కాలేజ్ దగ్గర కూడా ట్రైయిన్ అనుకుంటా వయసు స్నేప్ పెట్టిందిగా మబ్బులు పట్టిన వైసు ఎందుక వెళ్ళింది కాలేజ్కి
బీసీఎస్ సెలెక్టెడ్ వాళ్ళకు ఉందిగా కాలేజ్
ఆ అబ్బోయి ఇంకా సర్వానికి కూడా స్నాప్ పెట్టింది వానవాడే స్నాప్
అక్కడ పడుతుందేమో
సర్వాన్ని ఢలీగా ఆది దక్కడసలా
అనిసార్ పేరు చెప్పుకూడదు
ఆ అద వాళ్ళది ఎక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు మరి
అలా అమ్మ వాళ్ళ ఊరేమమ్
ఆ
అనింగ ఆ
హ చై బాగా నొప్పి పడుతుంది అసలు మాములు కూడా కాదు
ఎందుకని చేతి మీద పడుకున్నావా ఏంటి
ఏం అటు ఇటు తిరుగుతానే ఉన్నా ఈ రోజు అసలు
ఆ
ఓ కరెంట్ పోయింది కా గురు
అదే వర్షం మతు నవ మగవగా
ఆ
ఇం కగుూరు పడలా ఆగే వంద కానీ పడటలా ఇంకా
ఈ ఐసియ నుంచి వచ్చేసి వస్తేనే కద నేను కొద్ది ఒక్కసారి ఈ రూమ్ లోకి వస్తే ఇంకెళ్ళం ఉండదు బయ
అదేమింటి
అంతే ఇంకా ఐసీ లోకి వస్తం ఇంకెళ్ళలేం బయ ఆఫ అదే సార్ మనకి యూనిఫామ్ డీజెట్ ఇల్లు
ఆ
డిఏటి లే కన్నా పెద్దది నాకైతేది
ఆ
ఉ
త
పోనుకోవమ ఏ ఇంకేం చేయ అసర్లే పోనుకోవడం లేకపోతే ఫోన్ చూసుకోవడం అంతే
ఆ
అ
ఆ
ఇంటర్ నుంచి మా అమ్మ వాళ్ళు అవసరంగా వెరిఫికేషన్ వచ్చేదాకాన్నారు ఎప్పు లేరు చూడు ఒక్కరు కూడాళ్లేరు తెడిపోారు ఇద్దరు ఆాస్పత్రకి
ఎలా అలా కానిి
మా రావచ్చు మా శనివారం ఒకసారి రెండు రోజలు చూస్తాన తలిపే వరం తీస్తారలేదా ఆ పైన
ఆ
హ అమ్మగా ఏదైనా చేసుకోొచ్చు అసలే ఎవరుండరు రూమ్ల
ఆ చాలు చాలు
ఆ
వచ్చి కాసేపుడుండ వెళ్ళిపోతా
ఒక గంట రెండు గంటల
ఆ అంటుంటా అంతే
ఏం చేస్త తర్వాత
ఇంటిక వెళ్ళిపోతా తినేసి వచ్చేసాన అని చెప్తా
నేను అప్పుడ వచ్చామంట మీ అమ్మకి
అవును టెన్కి అట్లా స్టార్ట్ అవుతాను లెవెన్ కల్లా వస్తాను ట్వెల్వ్ నుంచి వన్ దాకా మీ దగ్గర ఉంటాను
హ
ఉ వంద వంద ర్టీకి అట్లా బాస్ సికుతా
సరేకు
అవునా
ఏ
అ లూస్ ప్లాంక్ కతే కా లూస్ ప్లాంక్
హ అమా ఆ
ఏం ఉండరు కదా తిడతారేమో ఎందుకు వచ్చామని
ఎందుకు చేరుతారండి ఫుడ్ తీసుకొచ్చారుగా
ఆ
హ
మేమ అండరుగా అమ్మ నాకుబ్బాయి వస్తుంది
మరి నాకు కూడా భయం వేస్తుంది అందుకే
అవు
అందుకే మామ్మీ ముందే ఒక మాట చెప్తాను అగితే సరిపోయిద్దేమంది
ఏమని జెప్తాతవ్
మా ఇట్లా మా ఫ్రెండ్ వస్తుంది మా ఫుడ్ తీసుకునికని చెప్తా
ఆ
ఎందుకంటే అప్పుడేమానరు గా ఇంక
ఉమ్
ఉ ఆ
అంతేలే
ఉమ్ మ్ ఎందుకు అంటారు
ఆ
ఉమ్
ఆహ
ఇప్పుడు వాళ్ళ కోసం ఉంటున్నాగా ఎందుకు అంటారు నన్ను ఒక మాట అట్లా ఇంట్లో నుంచి రోజు ఏదో గొడవయేది నాకు మా అమ్మ కీ ఎన్ని రోజుల నుంచి నాకు నాకు మామ్మక ఏం గొడవవట్లా
మ్మ్
వాలదు కదా
ఉ అంతేగా
మ్మ్
ఆ
ఉ
మ్
ఒక్క రోజు కూడా నేనే ఏం అడిగింది లేదు అతే ఇతే అనీ అసలు అల్ని
ఆ
మ్మ్
నువ్వు మంచి అబ్బాయివి
ఉఉ
ఉ
హ ఆ వచ్చ నార్మల్గానే మాట్లాడద్దమ్మా ఆ పది పది కాళ్ళ కూడా అయితేయింది అదిలేదు
ఆ అంతే
ఉమ్
ఆ
మనం ఏంచేస్తాం దానికోసం మాట్లాడి స్ట్రెస్ దాని క్వశ్చన్ స్ట్రెస్ అయ్యి మాట్లాడి బొక్క అక్కడ
అవును
అలా మాట్లాడి తీసుకుపోడుతుంది నీకు చిరాకు పడుతుంది ఇలా మాట్లాడుకుంటే చూడు ఏం అర్థంకాట్ల అసలు
అవును ఊరీకే అయిపోతుంది అసలు తెలియ ఇట్లా పెద్దగా కదా
ఉమ్
ఆ
మ్మ్ చూడప్పుడు సిక్స్ అండ్ హాఫ్ అయిపోయింది
ఆ
మ్ ఐపీఎల్ కి ఒక మూడు వేలు ఎక్కించుకుంటా బోర్డు లో ఏదోకటి చేసి మ్యాచ్ చేస్తా ఖచ్చితంగా ఐబిఎల్ రోజు ఓ పదివేలికి ఉమ్
అలాగే
మ్ మ్మ్మ్మ్ ఇంకేం సంఘతులూ
ఏం ఉంది
మ్మ్మ్మ్
మ్మ్మ్మ్
మ్మ్మ్మ్ మ్మ్మ్మ్
మ్మ్మ్మ్
ఒరె ఒరె
నైట్ ఏంటి మరి భోజనం
లేతే బయ్టికెళ్దామా
వా ఎట్లా వస్తవ్
ఏం గాదు చెప్తా రేపు శనివారం మధ్యనుంచి బయ్టికెళ్ళెసి వస్తా అని చెప్తా
ఎక్కడికెళ్తవ్ నువ్ ఇతనువ్ బయటకి వస్తే
కాదు అక్కడికే ఎళ్దాం అక్కడికే అక్కడికే
మ్మ్ హు
మ్మ్ సాయత్రం దాక ఉండు చక్కగ సరిపెద్దీ
హ్మ్ హు
మ్మ్మ్మ్
ఇంక అంటావూ
మ్మ్మ్మ్
మ్మ్మ్మ్
అంటే చాలా రోలు కల్సి అల అవుతుంది కద అని
మ్మ్ అంతేలే
మళ్ళా ఎప్పుడిక్ కలుస్తామో ఎవడికేం తెలుసు మ్మ్మ్మ్ లెవెన్ థర్టీకి అల అంటే నువ్వు ఇంట్లో నుంచి అపు లేటుగ బయలుదేరాలి బ్రో
మ్మ్మ్
లెవెన్ కల బయల్ దేర్ నువ్వు నాకు మ మధ్యాహ్నం ఉండిద్ది సాయంత్రం అయిద్ది ఇంటికొచ్చేపాటికి లేట్ అయిద్ది అని చెప్పు మధ్యాహ్నం రివ్ వ్యూ ఉంది అని చెప్పు మ్మ్మ్మ్ సాయంత్రం ఆరు ఏడయిద్ది అని చెప్పు
ఆ ఎందుకు ఇప్పుడు తెల్సిపోయిద్ది మళ్ళా మ్మ్మ్మ్ ఆల్ లి నేన్ ఫుడ్కి ఎళ్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రివ్యూ ఉందంటే బాగోదు
అవునా
మ్మ్మ్మ్
అవును సడన్గా పెట్టారని చెప్పు దానికెం ఆహా ఇప్పుడు ముందే చెప్పేసె అంట్న
ఆ ఆ మ్ ఎందుకులే నీకు అసలు బాలేదు ద్దు అయన్నీ పెట్టుకుని ఎక్ ఎక్కడికి వస్తావ్ మళ్ళీ బండి నడపాలి
బండి అవసరంలే బస్ స్టాండ్ దగ్గరే
అక్కడే ఏవున్నాయ్
ఉన్నాయ్ లే చేప్పాగా మొన్నోటి ఉన్నాయని చెప్పాన
ట్వంటీ ఫోర్ అవర్స్ క
అయ్య ఆన్లైన్లీయ
ఆహా అబ్బా పెద్ద కోరికే గా నీకు
చాన్ తక్కువ కూడా పడుతుంది ఎట్లగో ఎయిట్ హండ్రెడ్ ఏమో
ఏం అవసరం లే వద్దు
ఏమి
కరెక్ట్ గుంది రెండు వేలే ఇంకా ఇప్పుడు నాకు ఫీజు కట్టమని సావ గొడితే ఎక్కడి నుంచి కట్టేది
నీకెందుకు నేను కొడతా నీకు డబ్బు
సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి
నీకు ఎందుకు నేను ఏదోకటి చేస్తా గా
వద్దు ఏం అవసరం లేదు చూసుకుంటుండు టైం ఇంకెంతసేపుంది అయిపోయి ఉండాలే ఈ పాటికి ఆ ఇంకొంచెం ఉందా ఇప్పుడే లాగింగ్ చేసుకోనా మా అన్నని అడిగి
మ్ లాగిన్ చేసుకో తొందరగా లేపోతే మన్నది లాగిన్ చేపినా
మ్ ఓటి త్రీ వెంటనే చెప్తాడా
ఎం మరి ఫోన్ని
వాడికి ఓటిపి చెప్తా అంటే అప్పుడు నాకు చెప్పు అప్పుడు నేను మీ అన్న కి పెడతా
మ్ సలై ఉండు మ్ బై